ఎ
హలో
హలో
హలో
ఏంట్రా బిజీ అయిపోయావ్ ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఈ మధ్య
అబ్బే అంత సీన్ లేదు రా ఫోన్ సైలెంట్ లా పడేసి పడుగున్నా ఇప్పుడే లేచి చూసాను చెప్పు విశేషాలు ఏంటి
ఏం విశేషాలు రా రోజు వారే రోటీన్ లైఫ్ కాకపోతే ఈ రోజు వాతావరణం చాలా బావుంది నీతో మాట్లాడిగూడ చాలా రోజులు అయిందని ఫోన్ చేసినా గుర్తొచ్చినవు అయితే
అవును రా నిజమే ఇద్దరం కలిసి మాట్లాడి దాదాప్ ఓ నెల రోజులు దాటిపోయింది సమయమే దొరకట్లేదు అస్సలు
అవును అప్పట్లో రోజుకి పదిసార్లు మాట్లాడుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే వారానికి ఒకసారి మాట్లాడుకోవడం కూడా కష్టం అయిపోయింది లైఫ్ చాలా మారిపోయింది కదా
మారడం ఏంట్రా బాబు పూర్తిగా మార్ పోయింది బాధలు పనులు దేని టైం దానికే సరిపోతుంది సరే కాని మీరు ఆఫ్రోస్ వెళ్ళలేదమ్మా నువ్వు లీవ్ పెట్టావేంటి
ఆహ్ ఈ రోజు వీకెండ్ కదరా ఆఫ్ ఇచ్చారు అందుకే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని టీ తాగుతూ నీకు ఫోన్ చేసా అక్కడ ఎలా ఉంది వాతావరణం మరి
ఇక్కడ కూడా చాలా బాగుందమ్మా పొద్దున్నుంచి మేఘాలు పట్టేసి ఉన్నాయి ఎప్పుడు వర్షం పడుతుందని చూస్తున అసలు యాక్చువల్గా ఇలాంటి టైంలో వేడి వేడి బజ్జీలు తింటుంటే మామ సూప్పర్
అబ్బా గుర్తు చేయకురా గుర్తొస్తే తినాల అనిపిస్సుంది నాకు అసలే ఈ మధ్య బయట ఫుడ్ తినడం తగ్గించమని ఇంట్లో గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు
అవునా ఎందుకు ఏమి హెల్త్ ఏమన్నా ప్రాబ్లం ఉందా
ఏ ఏం లేదురా ఈ మధ్య కొంచెం బరువు పెరిగాననిపిస్సుంది శారీరక శ్రమ అస్సల్లేదు కదా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోడమే సరిపోతుంది అందుకే కాస్త డైటింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యా హలో హలో
అవును అవును చెప్పు చెప్పు
హ్మ్ ఇంకా మరి
హ్మ్ మంచినిర్నయమే నిది ఆరోగ్యం ముఖ్యం కదా కానీ డైటింగ్ అంటే ఆకలితో అలమటించడం కాదు సుమా మంచి పౌష్టికాహారం తీసుకో అలాగే కాస్త వాకింగ్ లేదా రన్నింగ్ లాంటివి మొదలు పెట్టు అప్పుడే హెల్త్ మంచిగ ఉంటది
అవున్రా రేపట్నుంచి ఖచ్చితంగా పొద్దున్నే లేచి వాకింగ్ కెళ్ళాలని అలారం పెట్టుకుంటున్నా కానీ పొద్దున లేవడమే పెద్ద టాస్క్ అయిపోయింది
ఆ అవును గదా అందరికి అదే ప్రాబ్లం నీ గురించి నాకు తెలియద ఏంటి కాలేజి రోజుల్లో క్లాసు తొమ్మిదింటికి ఉంటే నువ్వు ఎనిమిదింటికి దాక బెడ్ మీద్నే ఉండేదానివి ఇప్పుడు పొద్దున్నే లేస్తనంటే నమ్మాల ఎంది
పాత రోజులు గుర్తుచేయకుర అప్పట్లో రోజులే వేరు అసలు ఎలాంటి టెన్ష్ షన్ లుండేవి గావు హ్యాపీగ ఫ్రెండ్స్ తో తిరగడం నైట్ అవుట్లు చేయడం అదొక గోల్డెన్ పీరియడ్ లాగ
నిజమే అప్పుడు మన్ దగ్గర డబ్బులు ఉండేవి కావు గనీ ఇగ కావాల్సినంత సమయం మాత్రం ఉండేది కాని ఇప్పుడు చూడు రివర్స్ అయిపోయింది డబ్బులు సంపాదిస్తున్నాం గానీ ప్రశాంతత లేదు, సమయం లేదు, ఏం లెవ్వు
అవున్రా ఎంత నిజం చెప్పావ్ అప్పట్లో ఒకే ఒక్క బైక్ మీద ముగ్గురం నలుగురం ఎక్కి ఊరంత తిరిగేవాళ్ళం జేబు లో వంద రూపాయలు ఉంటే చాలు ప్రపంచాన్ని గెలిచినంత ఫీలింగ్ వచ్చేది
అవును ఆ రూపాలతోనే సినిమా చూసి హోటల్కి వెళ్ళే వాళ్ళం రాత్ చాయ్ కూడ తాగేవాళ్ళం ఇప్పుడు వంద రూపాయలు పెడితే ఏమ్ వస్తుంది దేనికి సరిపోవట్లేదు కనీసం ఒక మంచి కెఫే కెళ్ళి కాఫీ తాగుదామన్నా వంద రూపాయలు దేనికి సరిపోవడం కూడా లేదు
అవును నిజమే కాలంతో పాటు అన్నీ మారిపోయాయి కదా ద్రవ్యోల్బనమంటారు దీన్నే సరే గాని ఈ మధ్య ఏమైనా మంచి సినిమాలు చూసావా ఓ టీ టి లో ఏదైనా కొత్త సిరీస్ వచ్చిందా రీసెంట్గా
అ రీసెంట్ గ కాదు ముందే వచ్చింది బట్ నేను ఈ మధ్య ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూసాను ఒక క్రైమ్ థ్రిల్లరు చానా బావుంది చానా గ్రిప్పింగ్ ఉంది అయి దు సీజన్లు ఉన్నయి నీకు ఖాళీగా ఉంటే చూడు నేను లింక్ పంపిస్తా
వామ్మో ఐదు సీజన్ల, ఐదు సీజన్ల అంటే ఎంత ఒక రోజులో అయిపోతయ చూడ్డం మరి
ఆ అయిపోతయి చాలా బావుంటయి ఒక్కసారి స్టార్ట్ చేసావంటే అసలు ఆగలేవు ఆ లింక్ పంపిస్తాను
అంటే ఐదు సీజన్లు నువ్వు ఒక్కటే రోజుల కంప్లీట్ చేసినవ
లేదు లేదు ఐదు సీజన్లు ఒకేసారి కంప్లీట్ చేయలేము గనీ ఒక్క సీజన్ ఒకో రోజు కంప్లీట్ చేయొచ్చు
ఆహా సరే లింక్ అయితే పంపించు ఒకవేళ ఈ వీకెండ్ లో ఖాళీగనే ఉంటా కదా చూసేస్తాను నాగ్గుడ ఈ మధ్య సస్పెన్స్ మిస్టరీ కథలు చూడ్డం అంటే బాగ అలవాటయిందిలె
అలాగే అలాగే పంపుతా కనీ ఎక్కువసేపు స్క్రీన్ చూడకు ఒక టూ త్రీ డేస్ లేట్ అయినా గనీ ఆఫ్ ఆఫ్ సీజన్ చూసుకో ఆల్రెడీ కళ్ళే అలసిపోతున్నయి అంటున్నవు గదా మధ్య మధ్యలొ కాస్త గ్యాప్ గుడ ఇస్తూ ఉండు కంప్లీట్ చేసుకో మెల్లగా
సరే డాక్టర్ గూడ అదే చెప్పారు ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి స్క్రీన్ నుండి కళ్ళు తిప్ పి దూరానున్న వస్తువులను చూడమన్నారు దాన్ని ఏదో రూల్ అంటారంటా నాకు గుర్తు రావట్లేదు దాని పేరు
ఆ నేను కూడా విన్నా ఆ తెలుసు అది ట్వంటీ ట్వంటీ ట్వంటీ రూలు అనుకుంటా ట్వంటీ మినిట్స్ కు ఒకసారి బేక్ ఇయ్యాలం ట్వంటీ మినిట్స్ కోసారి బ్రేక్ ఇవ్వడం నేనెక్ నేను కూడా ఎక్కడో చదివాను అయితే నువ్వు దాన్ని ఫాలో ఐతున్ అయితే
లేదు మొదట్లో రెండు రోజులు జేసాను ఆ తర్వాత మళ్ళీ పనుల బీజీలో పడి మర్చిపోతున్నా మనకి ఏదైనా రెండు రోజుల ముచ్చటే కదా
అవునవును అలా నిర్లక్ష్యం చెయ్యకురా ఈ సారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి సరే ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు అందరూ బావున్నారా మీ మమ్మీ డాడీ మీ సిస్టర్స్ అందరూ
ఆ అందరు బావూన్నారు రా అందరూ క్షేమమే మీ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు అ త్తమ్మ మామయ్య బావున్నారా మరి
ఉమ్ అందరూ ప్రెసెంట్ అయితే సూపర్ ఉన్నారు కాకపోతే ఈ మధ్యే మా నాన్నకి కొంచెం కాళ్ళ మొకాలు నొప్పులు వస్తున్నాయి సం ఇగ ఏజ్ వచ్చింది ఏజ్ పైబడుతుంది కదా ఇగ ఆ మాత్రం సమస్యలు తప్పవు హస్పల్ చెక్ చేపిస్తూనే ఉన్నాం
అవునురా పెద్ద వాళ్ళకి నొప్పులు చాలా ఇబ్బంది పెడతాయి మంచి డాక్టర్ కి చూపించి ఫిజియోథెరఫీ లాంటివి ఏమైనా చేయిస్తే బెటర్ ఏమో కనుకో
ఉమ్ కనుక్కున్నా ఆల్రెడీ చూపిస్తున్నాం కూడా ప్రాసెస్ లోనే ఉంది ట్రీట్మెంట్ కూడా నడుస్తున్నది ఇప్పుడైతే మా నాన్నగారిని అడుగుతే కొంచెం తగ్గిందం టున్నారు చూడాలి ఇలానే కంటిన్యూ చేస్తే తగ్గితే బెటరే
ఉమ్ సరే రా ఇంకేంటి విశేషాలు ఈ మధ్య ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నావా ఆ నార్మల్గా నువ్వు చేసే వర్క్ కాకుండా
నేర్చుకోవాల ఉంది బట్ ఎక్కడ టైమ్ మనేజమెంట్ యస్ స్సలు కుదరట్లేదు ఒక ఆన్లైన్ కోర్సు లో జాయిన్ అయినా గానీ ఆ అదేడ వారానికి ఒక్కసారి వింటున్నా మొత్తం పని పని బిసీ బిసీ అయిపోతున్నా ఒక క్లాస్ కూడా వినలేకపోతున్నా కరెక్ట్ గా
నా పరిస్థితి కూడా అంతే రా ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలనిపిస్తుంది గానీ రోజు ముగిసేసరికి మళ్ళీ అలసిపోయి అట్లనే పడుకుంటాం బెడ్ ఎప్పుడు ఎక్కదామా అనిపిస్తుంది నాకై తే డే మొత్తం
మన జనరేషన్ సమస్య ఇది మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతు అందరికీ అందుకే వీకెండ్స్ లో ప్రకృతికి ద గ్గరగా ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తుంది ఎప్పటి నుంచో
అవున్రా మనం అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తే బావుంటుంది కదా చాలా రోజులు అయ్యింది అందరం కలిసి ప్రయాణం చేసి కూడా
హా అవునవును వండర్ఫుల్ ఐడియా కానీ ఒక్కటి రెండు రోజులు ఎటైనా వెళ్దాం ఫోన్లు పక్కన పెట్టేసి ప్రశాంతంగా గడుపు పుదాం మిగతా ఫ్రెండ్సు కు కూడా ఒకసారి కాల్ చేసి అనుకుందాం
సరే ఖచ్చితంగా కనుక్కుంటాను కానీ మనోళ్ళ గురించి తెలిసిందే కదా ప్లాన్ చేసేటప్పుడు ఏమో అందరం మేం వస్తాం మేం వస్తాం అని చెప్తారు మళ్ళీ టైం దగ్గర పడేసరికి మాత్రం అందరు ఏవో ఒక రీజన్ చెప్పి ఎస్కేప్ అయితారు
ఊ అంతే కదా అది మా బ్రో వంద శాతం నిజం మన గ్రూప్ లో ఇప్పటి వరకి సక్సెస్ అయిన ట్రిప్స్ కన్నా ఫెయిల్యూర్ అయిన ట్రిప్స్ ఏ ఎక్కువ ఉన్నాయి
అవును అయినా సరే ఈసారి మాత్రం గట్టిగా ట్రై చేద్దాం ఎవరు రాకపోయినా సరే కనీసం మన ఇద్దరం అయినా వెళ్దాం ఏమంటావు మరి నువ్వు
ఉమ్ డన్ వెళ్దాం నేను రెడీ నువ్వు డేట్స్ చూడు ఏ వీకెండ్ వీలవుతుందో చెప్పు నేను లీవ్ మేనేజ్ చేసుకుంటాను
సరేరా క్యాలెండర్ చూసి నేను రేపు మెసేజ్ చేస్తా అన్నటు ఈ మధ్య నువ్వు పుస్తకాలను చదవడం ఆపేసావా అంటే అప్పట్లో నువ్వు లైబ్రరీ మెయింటైన్ చేసేవాడివి కదా ఇప్పుడు కూడా చేస్తున్నావ లేదా అని
అవును ఆ అలవాటు చాలా వరకు తగ్గిపోయింది ఎందుకంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా రీల్స్ షార్ట్స్ వచ్చేసింది కదా పుస్తకం బట్టి పడుకుంటే ఐదు నిమిషాలకి నిద్ర వచ్చేస్తుంది పక్కన పడేస్తున్నా
అలాగే రాదు
ఇంకా
ఆ ఈ రీల్స్ మన అటెన్షన్ ని స్థానిక పూర్తి తగ్గించేస్తాయి ఒకప్పుడు గంటల తరబడి నవలలు చదివినాం మనం ఇప్పుడు ఒక్క నిమిషం వీడియోని కూడా పూర్తిగా చూడలేకపోతున్నాం కదా
అవు ఆక్చులీ ఇది చానా చాలా ప్రమాదంకర మైన మార్పే అందుకే నేను ఈ మధ్య ఆ మొబైల్ స్క్రీన్ కూడా టైమ్ లిమిట్ పెట్టుకున్నా ఎక్కసేపు చూడొద్దు అని ఓన్లీ రెండు గంటలు మాత్రమే పెట్టుకున్నా అంతలోపే వాడాలని రూల్ పెట్టుకున్నా
మంచి పని చేసినావులే నేను కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటాను ఎప్పటి నుండో అసలు టైం ఎట్లా వేస్ట్ అయితుందో కూడా అర్థం అవ్వదు లేదు నాకు
ఉమ్ అవును ఇప్పుడు అయితే మొదట్లో కొంచెం కష్టం ఉంటాది కాని ఆ తర్వాత అలవాటు అయిపోయిన కొద్ది మంచిగా అనిపిస్తది ఆ మిగిలిన టైంలో కొంచెం ప్రశాంతత దొరుకుతాది కదా ఏదైన ఆలోచించుకోవచ్చు ఏదైనా ఇష్టమైన పనులు చేసుకో కోవచ్చు లేకపోతే ఇష్టమైన మనసుతోనే కొంచెం టైం కూడా స్పెండ్ చేయొచ్చు
సరే ఖచ్చితంగా ట్రై చేస్తా అన్నట్టు రాత్రి ఏం తిన్నావు మరి
రాత్రికి లైట్ గానే తింటున్నా ని మధ్య నిన్న నైట్ అయితే ఉప్మా తిన్నా భారీగా తింటే నిద్ర పడట్లేదని నువ్వు మరి నువ్వేం తిన్నావు
నేను రోటీ పప్పు తిన్నాను రాత్రిపూట నేను కూడా రైస్ తాగించేసిన ఇగ
మంచిదే కదా ఉమ్ రాత్రిపూట తేలికపాటి ఆహారం చాలా మంచిది సరేగాని చాలా సేపు మాట్లాడాం కదా నీకేం ఇంకేం పనులు లేవు ఏంటి
ఏం లేదురా నీతో మాట్లాడడమే పెద్ద పని ఇవ్వాళ్ళ మనసు చాలా తేలికగా అనిపించింది పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి
ఉమ్ నాకు అలానే అనిపించింది అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటాం మంచిగా ఉంటది ఫోన్ పెట్టేయకుండా
ట్రిప్స్ గురించి అయితే మర్చిపోకే ట్రిప్స్ గురించి కన్ఫర్మ్ గా ప్లాన్ చెయ్యి విలనవల కాల్ చేసి ఈవ్
లేదు లేదు మర్చిపోన్లేగానీ రేపు అందరికి మెసేజ్లు పెడతా ఒకసారి వాళ్ళు రిప్లై ఇస్తే నీకు మళ్ళీ చెప్తా సారేనా
ఉహ్మ్ అందరి నెంబర్లు ఉన్నాయా మరి మన క్లాస్ మేట్స్వి
క్లాస్మేట్స్ అంటే కొంతమంది ఉన్నాయి మా ఒళ్ళుయి ఏమి నీ దగ్గర ఏమి లేవా నెంబర్లు మరి
ఆ నా దగ్గర ఉన్నది అయితే మనం ఏం చేద్దామంటే అందరిది ఒక గ్రూప్ క్రియేట్ జెసి మనం అందులో ప్లాన్ చేస్తే బెటర్ ఉంటందని నా ఐడియా
వస్తారంట ఒకన ఎవరైనా
ట్రై చేద్దాం మాట్లాడదాం అందరితో మాట్లాడదాం చానా సంవత్సరాలు అవుతుంది కదా కలిసి ప్లాన్ చేద్దాం
సరే మెసేజ్ అయితే పెట్టు ఫస్ట్ ఒకసారి అందరికీ లేకపోతే ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే
ఊ సరే రేపే అందరిక మెసేజ్ పెడతాను సరే మరి జాగ్రత్త ఉంటాను
ఉమ్